అంతే
నమస్కారం అండి చెప్పండి బాన్నామండి ఏం చేస్తున్నారండి
ఆ నేనా అండి సాయంకాలం సమయం కదండి నేను దేవుడికి దీపారాదన చేద్దామనేసి కూర్చున్నానండి మీదండి
ఏం లేదండి మీరు ఈ మధ్యలో ఎటైనా ప్రయాణాలు చేసారా అండి
ఆ నేన్ చేసానండి నేను నా మా పిల్లల కోస్ సం అనేసి నేను కాశి ఎల్ల అండీ నేను
ఆ ఈ మధ్య కాలంలోనే వెళ్ళారా కాశికి
ఆ అవునండి కాశీకి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను కుల్హాపూర్ ఏళ్ళను
ఆ
ఆ ముందు కాశీకి వెళ్ళొచ్చాను కాశీకి వెళ్ళాక తిరుపతి వెళ్ళాను తిరుపతి వెళ్ళో చ్చాక మరోసారి మళ్ళీ తిరుపతి వెళ్ళాను తర్వాతకి కొలహాపూర్ వెళ్ళొచ్చాను
ఉ
ఒక వన్ ఇయర్ ఈ ఈ ఒక్క నైన్ మంత్స్ గ్యాప్ లోనే ఇన్ని ప్రయాణాలు చేశానండి
మీరు ఎక్కువ ఎక్కడికి ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు అంటే పుణ్యక్షేత్ త్రల లేకపోతే ఏదైనా వేరే వేరే కొత్త కొత్త ప్లేసెస్ రాజమహల్స్ ఇట్లు ఉంటాయి కదా ఏ చూడడానికి ప్రయాణం చేస్తారు ఎక్కువ ఉ
ఆ ఎక్కువ దేవుడు పుణ్యక్షేత్రాలు చూడడానికే ఎక్కువ నేను ఇష్టపడతానండి ఆ అం అదేనంటే చూసిన పుణ్యక్షేత్రాలు చూసినా నాకు అదో తెలియని ఆనందం ఆ ప్రయాణంలో కూడా చె చెప్పలేని సంతోషం మంచి మంచి అనుభూతి ఉంటాయి నాకు అందుకే ఎక్కువ పుణ్యక్షేత్రలకి వెళ్ళడానికి నేను
అ
అవుతానండి ఈ మధ్య కాలంలో కూడా మా తమ్ముడు వివాహం జరిగిందండి వైజాగ్ కు అది కూడా చాలా మెబరుబుల్ ప్రయాణం అండి చాలా చాలా సంతోషకరంగా నేను ప్రయాణం చేశానండి
ఆ ఎక్కువ ఎట్లా ఎక్కువ ఎట్లా ట్రావెల్ చేస్తారం ట్రైనే కదా అంత దూరం అంటే ట్రైన్ లోనే ట్రావెల్ చేస్తారు కదా
అవునండి అవునండి
అంటే ఎన్ని రోజ్ ఆ
నేను ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి చెప్తానండి నువు ఏం కాదు త్తలు తీసుకుంటాను ఏంటి అనేది
చెప్పండి
మేము ముందు ఏం చేస్తామంటే ఏటైనా ప్రయాణం చెయ్యాలి అనుకున్నప్పుడు ముందుగానే ఒక తెల్ల కాగితం దాని తగ్గ కలము అలా తీసుకొని ముందు ఏ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఉదాహరణకి మేము కాశీ వెళ్ళం కదండి కాశీ చాలా దూర ప్రయాణం కాశిక్ అంత దూరం వెళ్తున్నాం దూరం వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా చూసుకుంటే అంటే చాలా మనకి అందుబాటులో ఉంటాయనేసి కాశీకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఒక ఆరేడు గంటలు గయాకెళ్ళామండి
ఉ
కాశి నుంచి గయా నుంచి బౌద్ధ గయా మల అక్కడి నుంచి అయోధ్య అయోధ్య నుంచి ప్రయోగరాజు అలా శక్తి పీఠాలు ఇవన్నీ చూసుకున్నాం ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఎంత దూర ప్రయాణం చేయాలన్నా డబ్బు ఖర్చుతో ఖర్చుతూ కూడుకొని ఉన్నది మనం వెళ్ళినప్పుడే మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు కూడా చూసుకున్నాం అనుకోండి ఆ పుణ్యక్షేత్రాలు మనకు చూసిన ఆనందం ఉంటుంది.
ఆ ప్రయాణంలోనే వారణాసి. దేవి ప్రయాగ్ ఇవన్నీ చూసారా.
ఆ అన్ని చూసామండి ఎఓ. పన్నెండు రోజులు ప్రయాణం అండి మాకు చాలా సంతోషంగా ప్రయాణం చేయడానికే. మాకు చాలా సమయం తీసుకుంది ఒక్కొక్క ప్రయాణానికి. పన్నెండు రోజుల ప్రయాణం అండి. పన్నెండు రోజులు ప్రయాణం చేసా ఉంది చాలా మంచి మంచి పుణ్యక్షేత్రాలు. ఆ కాశికెళ్లామండి.
కాశీకి వెళ్ళడానికి ఎన్ని రోజులు పట్టిందండి.
కాచుకెళ్ళడానికండి ఈ రోజు. మనం లెవెన్ థర్టీకి మేము ప్రయాణం మొదలు పెడితే పదకొండు ముప్పై నిమిషాలు. ప్రయాణం మొదలు పెడితే మరుసటి రోజు. మూడు గంటల వరకు చేరుకున్నామండి.
హ.
అక్కడ నుంచి కాశీలో ఆ చుట్ ఆ కాశీలో ఉన్న. వివిధ ప్రదేశాలు దేవాలయాలు అన్నిటిని చూస్. ముందుగానే కాశీకి వెళ్ళాక మనం ఈ సమయానికి చేరుకుంటే ఆ సమయం నుంచి ఏ ఏ ప్రదేశాలు చూడాలి. ఏం చెయాలి అలాంటి ప్రదేశాలన్నీ చూసాం తర్వాత క కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి ఆ రోజు అక్కడ నిద్ర చేసేసి. మరుసటి రోజు మాకు మా పిల్లలది నృత్యం ఉంది అన్నపూర్ణ. దేవాలయంలో ఆ నృత్యం చేసేసి మళ్ళీ మిగతా. ఘాట్లుంటాయంండి అలాంటి ఘాట్లు అవన్నీ సందర్శించాము ఇంకా ఏవైనా చూడాల. చూడవలసినవి అన్ని తెలుసుకుని మిగతా దేవలు కూడా చూసాం దేవాలయాలు చూసేసి. మళ్ళీ రాత్రి జర్న్ని పగలు దేవాలయాలు చూడ్డం రాత్రి. అంతా సమయం గడపడం ప్రయాణాలు ఎందుకంటే మాకు సమయం వృధా కా. ఉండడానికి అదే మనం తీస్. కుల నివాసంలో రాత్రి సమయంలో మనం నిద్రించామని కొన్ని గదుల్లో. సమయం అంతా వృధా అయిపోతుంది కాబట్టి చక్కగా రాత్రి సమయంలో. ప్రయాణం. సాయంత్రం సమయంలో ఉదయం సాయంత్రం ట్రైన్ ఎక్కుతే రైలు ఎక్కితే. మళ్ళీ తెల్లారీ మా గమ్మ్యాన్ని చేరుకోడానికి. ఆ పగలంతా అక్కడ ఉన్న ప్రదేశాలు గయయాకి అలాగనే వెళ్ళండి గయ్యాకి. ఉదయం ఆరుంటి వరకు దీగం రాత్రి. ట్రైన్ ఎక్కి ఆరింటి వరకు దిగేసి అక్కడ ఉండవలసిన అన్ని చూసాం మేము. దయ్యా బౌధ కయ్యా అమ్మవారి శక్తి పీఠము. ఇలాంటి అన్ని చూసాం అక్కడ నుంచి అయోధ్య అయోధ్య కూడా చాలా ప్రయాణం అండి. చాలా దూరం అక్కడి నుంచి. అయోధ్య కూడా అంతేనండి సరియు నది చూసాము. అయోధ్య కెళ్ళాము.
మీరు ఈ ప్రయాణంలో. ఆ ఈ మీరు ఈ ప్రయాణంలో ఎలాంటి ఆహారం తీసుకున్నారు అంటే దన్. త దూరం ప్రయాణం చేసారు కదా. మనం అంటే వేడి వస్తువులు అలాంటివి ఏం తినొద్దు కదా ఎక్కువ అంటే అంటే కొంచెం ఆ అంత దూర ప్రయాణం చేసినప్పుడు కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా
అవునండి
అట్లా అట్లా ఆరోగ్యపరంగా మీరు ఏమైనా హెల్త్ కిట్స్ లాంటివి అలా టాబ్లెట్స్ అలాంటి అన్ని తీసుకెళ్లారా
అవునండి మేము ప్రయాణం చేసేటప్పుడే ముఖ్యంగా మాత్రలు తీసుకని వెళ్ళాము విరోచనాలకి ఒళ్ళు నొప్పులకి జ్వరానికి అలాంటి కావల్సినవన్ని ఒక పెట్టెలో పెట్టుకొని ప్రతి మాత్రల మీద ఫలానా పలానా జబ్బుకి వేసుకోలేదు పలానా వ్యాధికి వేసుకోవాలని ముందు తెలుసుకొని అలాంటివన్నీ తీసుకుని వెళ్ళాం ఎందుకంటే మనకి ప్రయాణాలకు ఎలాంటి అసౌకర్యం కలిపి అనిపించిన కలిగిన మనం మా మాత్రలు మింగొచ్చు ముఖ్యంగా అక్కడ ఆహారం కంప్లీట్ గా మనకి మా చేంజ్ అవుతూ ఉంటది దాన్ని మనం తినలేము అలాంటి సమయాంలో కూడా ఇబ్బంది పడకుండా ఇంటి వద్దే కాస్త పది రోజులు ఉండే విధంగా సాయంకాల సమయంలో పిల్లలు తినడానికి చిరు తిండ్లు చిరు ధాన్యాలు అలాంటి తీసుకుని వెళ్ళాము ఇక మిగతావి రోజు అక్కడ మనకు కావాల్సినఅన్ని మనకు అన్ని సదుపాయాలు ఉంటాయి కాబట్టి మిగతావి అన్ని అక్కడే కొనుక్కొని తినేసాం అనమాట ఆహారం కాని ఎక్కువ చపాతి ఉందండి చపాతి అలాంటివి తినేసాం మేము
ఉ ఇంకా ఎక్కడికి ఇంకా మీరు ఇంకా ఎక్కడికిఎక్కడికి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నారండి
నాకు చార్ధాం యాత్రకు వెళ్ళాలని చాలా కోరికండి చార్ధాం యాత్ర అంటే గంగోతి హరిద్వారు కేదార్నాథ్ బద్రీనాథ్ వాటికి వెళ్లాలని నా జీవిత ఆశయం ఇప్పటి వరకు నేను చెన్నై టూర్ కూడా వెళ్ళాలనండి అంటే చెన్నై ప్రయాణాలు కూడా చేశాను రామేశ్వరం వరకు వెళ్ళొచ్చాను నేను రామేశ్వరం త్రిపుర మధురై శ్రీరంగం
శ్రీరంగం కూడా వెళ్ళారా
శ్రీరంగ వెళ్ళాను అరుణాచలాం వెళ్ళాను ఆ మన సిరిపురం బంగారు ఆలయం ఉంటది కదండి అక్కడికెళ్ళాను కాణిపాకం ఇవన్నీ తిరుపతి దగ్గరలే ఇవన్నీ అటు అంత చూశాను ఇటు ఇటు కాశీ సైడ్ కూడా ఇటుఅన్నీ చూశాను ఇక్కడ తెలంగాణలో శ్రీశైలము మనకు కావాల్సిన దేవాలయాలన్ని సందర్శించాను ఇక నాకు చూడవలసిన మాత్రం అటువైపు పై ఎత్తు మన ఆంధ్రప్రదేశ్ పట్టణంలో పై ఎత్తు ఉన్న ప్రదేశాలు చూడాలని చాలా కోరిక మానస సరోవరం కూడా ఉంది కాని అండి అది చాలా ఖర్చుతో కూడుకోనున్నది ఆ శివయ్య ఆ శ్రీమన్నారాయణుడు అలాంటి నా కల్పిస్తే తప్ప తప్పకుండా వెళ్తాను నా జీవితంలో ఒక్కసారైన మానస సరోవర్
మొత్తాన్కి మీరు ఎక్కువ తీ తీ తీర్థయాత్రల్ చేయడానికి ఇష్టపడుతారు
ఆ అవునండి
మీకు అలా అంటే తీర్థ చేయను అంటే ఆ ప్రయాణం మీకు ఆ ఫీలింగ్ బావుంటదా అంటే ప్రయాణం జేస్న తర్వాత మీ నచ్చిన దేవుళ్లను చూస్నాంకా
చాలా సంతోషంగుంటదండి అన్నన్ని గంటలు రైల్లో ప్రయాణం అంటే కొత్త వాళ్ళు పరిచయలు అవుతారు వారితో మనకు తెలియని అనుభూ తులుంటాయి అన్ని విషయాలు తెలుసుకుంటాము చాలా చాలా చాలా సంతోషంగా గడుప్తాము చాలా సంతోషంగా ఉంటుంది చాలా మంచి మంచి అనుభూతులు ఆనందము మంచిగా కుటుంబంతోటి ఎక్ క్కు సేపు గడుపుతాము అదే ఇంటి వద్ద కూడా అలా గడపలేం గదండి అలాంటి ప్రయాణాల్లో అందరం కలిసి ఒ ఒకే వద్దుంటాము చాలా సంతోషంగా ఉంటుంది చాలా బావుంటదండి
అహా మీరింకా ఇలాంటి ఎన్నో ప్రయాణాల్ చేయాలని కోరు కుంటున్నానండి సరే అండి ధన్యవాదాల్ లుంటున్నా
సరేనండి ధన్యవాదాలండి చాలా చాలా కృతజ్ఞతలండి
హు
ఆ